హలో
హాయ్ అండి బాగున్నారు మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఏం చేస్తుండ్ర ఆ ఇంకా తినలేదండి
ఏం లేదండి ఖాళీగానే
అవునా తిన్నారా లేదా ఇంకా
ఆహా తినలేదండి
ఏం చేసింది ఈ రోజు స్పెషల్ మరి మాకంట
లు ఏమి లేదు అట్
అ
బెండకాయ చేేసిన
బెండదయనా
బెండకాయ ఇంకా అరిసంతకాయ వచ్చేసా
ఆహా
మీరేం స్పెషల్ చేసారు ఇవాళ
ఈరోజు క్యాబేజీ శనగపప్పు కర్రీ చేసాం
ఇంటదండి క్యాబేజ చనిపప్పుకి
అనా మీకు ఇష్టమాది
అవునండి నాకు చాలా ఇష్టం
అవునా ఓకే ఏంటి మీరు పాస్టింగ్ ఉంటున్నారా రంజాన్ కదా ఇప్పుడు
లేదండి నిన్నటి వరకే ఉండే
ఆహా
తె బాలేదని ఇగ లేను ఇగ
అవునా నిన్నటి వరకు అన్ని చాలా ఎన్ని అయ్యింనియండి మీరు మొ త్తం
నాయి అన్ని అయినియండి ట్వంటీ వన్ అయినయి
అవునా
రెండు రెండు పోయినాయ్ మిగతా అన్నీ అయినాయి ఇగ
అవునా
మ్
మ్ హు నేను లేదండి నాకు హెల్త్ బాలేనందువలన మ్ నేనుండట్లేదు నాకు టైఫాయిడ్ అయిందండి ఫీవర్ వచ్చింది టైఫాయిడ్ బ్లడ్ లో ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పిన్రు రు ఆ దాని వలన నేను ఇంకా లేనండి
అవునండి ఇప్పుడు జరాలు ఇన్ఫెక్షన్స్ చాలా అవుతున్నాయి ఇది వాతావరణం ఆ వాతావరణం మారుతుంది కదా అందుకనేసి ఈ జరాలు టైఫాయిడు
మ్
ఆ ఇన్ఫెక్షన్స్ అనేవి క్కువ జాగ్రత్తగా ఉండండండి కొంచెం టైమ్ కి మందులు అవి వేసుకోండి
అవునవును మ మెడిసిన్స్ అయిపోయినియండి ఫీవర్ తక్కువనే ఉంది కానీ ఏంటంటే అసలు చెక్కర వస్తుంది నీరసంగా ఉంటుంది మ్ అది
వీ వీక్నెస్ వల్ల కూడా అవుతుందండి కొంచెం ఇలా ఓఆర్ఎస్ కానివ్వండి ఫ్రూట్ జ్యూసెస్ అవి మంచిగా తాగండి హెల్దీ ఐటమ్స్ తినండి కొంచెం
అవునండి తింటే బాగుంటది కదా
అవునండి వీక్నెస్ వల్ల అలా టాబ్లెట్స్ వాడిన్లు కదా అయితే అ కొన్ని టాబ్లెట్స్ వల్ల అట్లా కూడా అయితది అప్పుడు ఇలా తీసుకుంటే మనకి బాగుంటాది కొంచం డోస్ ఎక్కువ ఉంటంది కదా టాబ్లెట్స్ కి అవి పవర్ఫుల్గా ఉంటాయి కదా ఇన్ఫెక్షన్ అది ఇ
అవును
అందుకనేసి ఇలా కొంచెం వీక్నెస్ లా ఉంటాది
అవునువును ఉమ్ హు ఇంకాండి మీ షాపింగ్ అయిపోయిందా రంజాన్ షాపింగ్
లేదండి ఈసారి లేదు మాకు పండుగ
అవునా ఓకే అయితే తీసుకోరన్నట్టు బట్టలు అవి ఇవి
ఆ బట్టలు అవి తీసుకోము మేము
అ హా
ఇంకా ఇంట్లో అందరు బాగున్నారా అండి అందరు తినేశారా
ఆ అందరం బాగున్నామండి ఇంకా తినలేదండి ఆ ఇంకా కొంచెం సేపు పోయా థర్టీ అయిపోతుంది నైన్ తరగతి తా అప్పడు వరకు తిందామని ఈవినింగ్ పూట స్నాక్స్ లో భజియా తిన్నాం ఆలూ భజీ ఆ ఇగ అది తన్న తర్వాత తొందరగా ఆకలి అవ్వట్లేదు మ్ ఆకలి అవట్లేదు కాబట్టి తినలేదు, ఇంకా ఎవరం కూడా
మీ షాపింగ్ అయిపోయిందా, అండి మరి
అవ్వలేదండి, సండేకి చేద్దాం అంటుండ్రు మాసార్
మ్ మీకు షాపింగ్ చేయడం, అంటే ఇష్టమా అండి
ఆ చాలా ఇష్టం నాకు షాపింగ్ చేయటం అంటే ఆ షాపింగ్ చేస్ ఒక డ్రెస్ కి నేను రెండు మూడు షాపులన్నా తిరుగుతాను, నాకు సెలెక్ట్ తొందరగా చేసుకోను నేను
అవునా అండి
అక్కడ చూస్తా అక్కడ చూస్తా అక్కడ చూస్తా, షాపులలో చూసి ఆహా దానికంటే, ఇది బెటర్ ద దాని కంటే ఇది బెటర్ చూసి లేదు లేదు అది ఫస్ట్లో చూసిందే బాగుందని ఫస్ట్ దగ్గరికి వెళ్లిి తీసుకుంటున్నాను.
అంత తిరుగుతారా మీరు
అంతా తిరుగుతాను, నేను కాబట్టి మాసారు నాతోని రారు, షాపింగ్ కి అంటే, ఆ నా పెద్ద బాబూ కూడా రాడు నాతోని నా చిన్నబాబు వస్తుడు నాతోని షాపింగ్ కి
చిన్నబాబు వస్తాడా.
ఆ తనకి ఇంట్రెస్ట్ ఎందుకంటే తను ప్రతి ఒక్కటి తింటూ నాతోని తిరుగుతా ఉంటాడు. ఇగా తను ఏమేమి కావాలో అతన్ని
ఆ
అది తినుకుంటే, నా చుట్టూ తిరుగుతా ఉంటాడు.
ఇగా ఎవరైనా ఒక తోడు ఉంటారు లెండి ఇక
ఆ అలా కాబట్టి సండే రోజు వెళ్తే ఇక సండే రోజు మాకేంటంటే, కొంచెం మార్కెట్ పెద్దగా అవుతుంది. అన్నట్టు ఆ రోజు ఇంకా ఆ మనకి పండగకి సరిపడ్డాళ ఉల్లిగడ్డలు ఎల్లిపాయలు, ఇవన్నీ తీసుకోవచ్చు టమాటాలు కానియండి. కొంచెం రేటు తక్కువగా ఉంటుంది. ఆ రోజు
మీరు ఏం స్పెషల్ చేస్తారండి, పండుగకి
నేను బిర్యానీ, అండి బిర్యానీ, షీర్ కుర్మ అవి ఇంకా అదే స్పెషల్ ఇంకా
రేసిపీ చెప్తారా
ఓకే ఎలా చేయలా, మీకు తెలుసా మీరు చేసారా లేదా ఎప్పుడన్నా.
మేం చెయ్యలేదండి ఎప్పుడు
అవునా ఒకే బిర్యానీ అంటే ఫాస్టఫాల్ బిర్యానీ కి మం ఇంపార్టెంట్ అంటే మనకి రైస్ మంచిగా ఉండాలండి, పాత రైస్ ఉండాలి కొత్త రైస్ ఉండకూడదు.
ఓకే
ఫస్ట్ పాత రైస్ తీసుకొని వాటిని చే స్తున్నా ముందు నానబట్టుకోవాలి కొంచెం రైస్ టూ అవర్స్ ముందే మంచిగా వస్తుంది, మనకి రైస్ ఆ వండిన తర్వాత అన్నము, నానబెట్టుకొని ఉంచుకోవాలి,
రైస్ ని నానబెట్టుకోవాలా
టూ అవర్స్ ముందే
ఆ ఓకే
ఓకే మనం ఎంత ఒక టూ కేజీ రైస్ తీసుకున్నాం అనుకోండి వన్ అండ్ హాఫ్ చికెన్ తీసుకుంటే మంచిగా ఉంటది.
అంటే రైస్ కొంచెం, రైస్ కొంచెం ఎక్కువ ఉండాలి.
కొంచెం ఎక్కువ ఉండాలి, అంతే ఎందుకంటే మనంపీసెస్ పెద్ద పెద్దగా పెట్ కోవాలి చికెన్ కానినియండి, మటన్ కానినీయండి.
ఆ సరే అండి
అలా త్రీ కేజీస్ రైస్ కి టూ కేజీస్ చికెన్ మటన్ అలా తీసుకు పాలిక్
ఓకే అండి
అలా తీసుకున్న తర్వాత చక్కగా పెద్ద పెద్ద పీసెస్ బోన్లెస్ కానీ అంటే స్కిన్ లెస్ చికెన్ తీసుకొని దానికి మనం అన్ని మసాలా కప్పు ఉప్పు కారం ధనియా పుదీనా అవు ఇంకా మ అలు అన్ని దానికి చికెన్కి మంచిగా అప్లై చేసేసుకొని ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత ఈ మనం రైస్ నానబెట్టుకున్నాం కదా ఇది రైస్ న ఏం చేయాలి కొంచెం ఒక పలు పలుకొచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి
రైసుని ఉడక పెట్టుకోవాలి
ఆ రైస్ని ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టిన తర్వాత కొంచెం ఆ ఎయిటీ పర్సెంట్ ఉడకాలి ఈ ఆల్రెడీ మనము చికెన్కి మసాలాలు పెట్టించుకున్నాం కదా అది కూడా మళ్ళీ వేరే పాత్రలు కొంచెం గీ కొంచెం ఆయిల్ వేసి ఒక కొంచెం మరీ ఎక్కువ కూడా ఫ్రై అవ్వద్దు కొంచెం ఫ్రై అవ్వాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ రైస్ అనేది దాంట్లో ఎ మూత పెట్టేసుకుంటే సరిపోదండి బాగా అవుతుంది బిర్యానీ పైనుంచి నిమ్మకాయ పిడిసుకొని ఇంకా కొంచెం ఆనియన్న ఫ్రై చేసి పైనుంచి ఏసుకుంటే సరిపోద్ది
అవునాఅండి
మ్
బిర్యానీ రెడీ అయిపోతుందా అండి
బి బిర్యానీ రెడీ అంతే ఇంకా ఎగ్ బిర్యానీ కానీ బి అడి వెజిటబుల్స్ బిర్యానీకి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాసెస్ ఉండి ఉంటుంది అన్నట్టు
ఓకే అండి
ఆ ఇక మనం ఏ నాన్ వెజ్ అయినా కానీ చికెన్ మటన్ లో తహారీ వారేలా ఉంటది బిర్యానీ వేరే
తహార అంటే ఏంటిదండి అదట్లా చేస్తారు
తహారీ అంటే మనం చికెన్ నార్మల్గా వండుకుంటాం కదా చికెన్ అంటే బోన్ పెట్టి దాంట్లో నూనె కానీండి గీ ఏసి అన్ని మసాలాలు ఎసి చికెన్ వేసి కొంచెం వేపుకొని దాంట్లో వాటర్ వేసుకోవాలి మనం ఎక్కువగా బియ్యం ఒకవేల నాలుగు వాటర్ వేసుకోవాలి కొంచెం సేపు బియ్యం నానా పెట్టుకొని బియ్యం కూడా ఆ చికెన్ లోనే వాటర్ వేసుకున్నాం కదా మనం ఈ బియ్యం కూడా దాన్ని చూడకాల అ
ఆహా
ఉక్కే విధంగా ఈ బియ్యం కూడా దాంట్లో వేసుకొని ఒక రెండు మూడు సార్లు కలిపి దమ్ చేస్తే సరిపోద్ది అది మనకు తహారిలా
ఇట్లా డైరెక్ట్ డైరెక్ట్గా చేసేదాన్ని సహార అంటారా అండి
తాహారీ అంటారు అంతే ఇంకా కొంచెం ఇక మసాలాలు అవి స్టెప్ బై స్టెప్ వేసుకున్నట్టు ఉంటే దాన్ని బిర్యానీలా అంటారు అంతే
ఓ సరే అనా
ఆ అలా మీరు ఎప్పుడు ట్రై చెయండి మరి పండగకి
ఆ సరే సరే సరే అండి
ఓకే